ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా అండి నా వాయిస్
ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు
వాకింగ్ చేస్తున్నానండి
వాకింగ్ చేస్తున్నారా నైట్ టైం కదండి వాకింగ్ చేయాల్సింది మార్నింగ్ టైం చేయాలి
అంటే తిన్నన్ తర్వాత్ తా మనం వాకింగ్ చేస్తే మనకు అరుగుతుదంటా అండి బాగా
అవునా
తిర్గుతే మంచిగ నిద్ర వస్తుంధంటండి మార్నింగ్ వరకు లెగం అంటా
ఎవరు చెప్పారండి మీ తాత గారు చెప్పారా
లేదండి మా అవ్వగారు జెప్పారండి
ఆ మీ అ అవ్వ గారు చెప్పారా
అవునండి మా అవ్వగారు చెప్పారండీ అంటే నేను ముందు తినిన్ వెంటనే పడుకు కునే దాన్నండి మా అవ్వ తిట్టేది నన్ను పడుకోకు త్ తినిన్ వెంటనే మనకు అరగదు కడుపులో కాసేపలా ఇలా తిరుగుతూ తర్వాత వచ్చి పడుకో నిద్ర బాగ ఒస్ అదె ఇప్పుడు తిన్న వెంటనే పడుకుంటే నీకు నిద్ర పట్టదు సరిగ్గా అని చెప్పేసి అంటూ ఉంటదండి తిర్ తిడతదండి బాగా
అవునవునా
అవునండి
ఏంటండి టైం అవుతుంది నిద్ర రాలేదా మీకు
అయ్యో నిద్ర వస్తుందండి బాగొస్తుందండి నిద్ర ఇప్పుడు వదిలేస్తే నెన్ పడుకుంటానండి అన్నట్టుందండి నాకు
నాకు కూడా అంతే అండి నాగ్గుడ అంతే అండి రూమ్ లో చల్లగా ఉన్ ది నిద్ బాగ నిద్ ద్దరోస్తుంది వదిలేస్తే పడుకుందామా అన్నట్లుందండి
అవునండి
కానీ కొంచేపెనండి అది ఒక పది పదహైదు నిమిషాలు అలా అనిపిస్తుంది ఇంగ పడుకోలేండి చలికి మళ్ళ నిద్దర్ రావడం రాదండి ఆగిపోతుంది
అవునండి నాకైతే ఇప్పుడు బా మంచిగా నిద్రోస్తుంది పడుకుందామా అనిపిస్తదండి ఒకోక్కసారి
పైనే పడుకోండి అయితే టెర్రస్ మీద మంచిగా నిద్రొస్తోందంటున్నావ్ కదా
అలానే అనిపిస్తుందిండి ఎలాగో స్వెట్టర్ ఏసుకున్నాను ఎ ఎలాగో స్వెట్టర్ ఏసుకున్నాను మనకి కింద గుచ్చుకుంటుందని బాధ ఉండదు మొత్తం కవర్ చేసేసుకోని హెడ్ కంత కవర్ చేసేసుకోని నిద్ ద్ర పోదామా అనిపిస్తుందండి నాకు
బై పైన మన చందమాముందాన్డి
ఆ ఉందండి భలే రౌండ్ గా కనిపిస్తున్నారండి చందమామ
అదేండి ఇంకా పైన ఇంకా ఏదైనా బెడ్షీట్ వేసుకొని దిండు వేసుకొని పడుకొని ఆ చందమామని చూసుకుంటూ పడుకుంటే ఇంకా అంతకంటే మెమొరబుల్ డే అండి
చందమామని చూసుకుంటూ మనకి కథలు కూడా గుడుతు గుర్తుకు వస్తాయండి చూసుకుంటూ అలానే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అలానే నిద్ర పోతాను ఇక
కథలంటే గుర్తుకొచ్చింది మీరు చిన్నప్పుడు పిండి బడికి వెళ్ళారా
వెళ్లానండి నేను పిండి కోసం పిండి కోసం వెళ్ళానండి ఒక సంవత్సరం ఏమో వెళ్ళాను తర్వాత ఇంకా వెళ్ళలేదండి నేను
ఆహా నేను కూడా టూ ఇయర్స్ ఏమో వెళ్ళానండి ఫోర్ ఫోర్ ఫోర్ ఫోర్ ఇయర్స్ లో ఉన్నప్పుడు ఒకసారి ఫైవ్ ఇయర్స్ లో ఉన్నప్పుడు సారి టుఇయర్స్ వెళ్లానండి
అవునా అండి
ఆ అవునండి
ఉ
గుడ్లు ఇస్తారు వాళ్ళు వెయిట్ చెక్ చేస్తారు కిట్ ఇస్తారు, భోజనం పెడతారు
అవునండి పిండి బాగుంటందండి,
అవునండి చాలా బాగుందండి,
మరి ఒడియాలు కూడా ఇస్తుంటారుప్పుడు నేను ఆ వడియాలు తీసుకొని వాటర్ లోకి వేసుకొని తినేదాన్ని తినేనండి నేను
వడియలు వాటర్ లోక
అవునండి వాటర్లోకేసుకోని తినేదాన్ని అవి కరుం కరుం అని సౌండ్ వస్తాయి నాకు అప్పుడు పళ్ళలు సరిగ్గా లే తయకుండేనండి తినడానికి అవ్వ అవ్వ అవ్వక్కకుండా ఉంటుండే అప్పుడు నేను చిన్నకున్నప్పుడు
ఓకే
మొత్తం అన్నీ పుచ్చిపోయి నాకు పళ్లులు సరిగ్గా లేకుండే అప్పుడు అవి అవేమో నాకు చాలా ఇష్టం తినాలని అనిపిస్తుది కానీ తినలేకపోతుండే అందుకు వాటర్లో కూడా తిండం అండి నేను అప్పుడు మెత్తగా అయిపోతాయి కదా తినడానికి కూడా వ అనేసి అలా తినేదాన్ని టేస్ట్ బాగానే ఉందండి చిన్నప్పుడు కాబట్టి తిన్నాాను అలాగా ఇప్పుడు తిన్నాను
అవునా నేను నాకైతే పిండి అంటే చాలా ఇష్టం అండి పిండితో ఆ పిండితో జొన్న జొన్నరొటెలాగా రొట్టెలాగా ఆ పిండిని చేసుకొని కరం కరం అనుకుంటా చాలా బాగా తింటానండి నాకు చాలా ఇష్టండి అంగన్వాడీ పిండి అంటే
అవును నాకు కూడా అండి
ఇంకా ఎగ్స్ ఇస్తారు ఎగ్స్ అన్ని పట్టుకొని పోయేది ఇంటికి అమ్మ వాళ్ళని ఎక్సీ జలాగా అమ్మవారిని పిలిపించేది తర్వాత రైండ్స్ చెప్తాము ఫ్రెండ్స్ తో బొమ్మలతో ఆడు నీకు ఓ విషయం తెలుసా కళ్ల్లో మూసుకొని మాట్లాడుతుంటే ఆ మూమెంట్ అన్నిీ కళల్లో కనిపిస్తున్నాయండి నాకు ఇలా చేసేదాన్ని అని
అవునండి అవన్నీ గుర్తుకు వస్తాయ అన్నమాట అండి మనకి ఆ మూమెంట్స్ అన్నిీ
అంతేకాకుండా మా మా ఇది అప్పుడు చిన్న చిన్న ఇండ్లు ఉంటుండ మాకు రెండు ఇళ్లు ఉంటుండా పాత ఇంట్లో ఖాళీ ఉందని చెప్పేసి అంగన్వాడిని మా పాతింట్లోనే పెట్టింటారండి.
అవునండి
అవునా నే నేను మా ఇంటి పక్కనే అండి మా ఇల్లే మా ఇంటినే అంగన్వాడికి అది ట్యూషన్ లాగా చేసారన్న మాట. మా పాతి ఇంటినీ మా పోయిది గుడ్లు ఇళ్లన్నీ తెలుసుగదండి నాకు బాగా గూట్లో తూడుకుండేది తర్వాత ఆడుకునే ఇది గోడల మీద బొమ్మలు వేసేది ఇలా చేసుకొని తినండి.
అవునా అండి
అవునండి ఇంకేమండి మీ మీరు ఎట్లా వెళ్తుంటిరి మీరు సిటీయా విలేజ్ లో ఉంటుంటి రా
లేదండి సిటీలోనే ఉండండి మాకు ఇంటికి దగ్గరలోనే ఉండడి అండి పిండిబడి స్కూలు
మ్ టీచర్ ఎవరో గుర్తుందా అండి.
గుర్తుందండి ఇప్పటికీ ఆ మేడమే ఉన్నారండి టీచర్గా అక్కడ.
అవునా సేమ్ మాగ్గుడా అంతే అండి ఇప్పటికీ మా ఆ మేడమే ఉన్నారు. నిన్న పాయ్ టీచర్ గా
ఎవ్వరు చేంజ్ అవ్వలేదండి అసలు ఇంకా
మ్
ఎందుకంటే ఆ అంటే ఆ టీచర్ వాళ్ళ కొడుకు ఆ నేను ఇద్దరముూ సేమ్ ఏజ్ అన్నమాట అలా మాకు ఆంటీ మంచిగా మాట్లాడిస్తుంది అండి
మీరు అంటారా మేడం అనరా
ఆహా! ఆంటీ స్కూల్లో ఉన్నప్పుడు మేడం అని పిలవండి, బయటకొస్తే ఆంటీ అని పిలవండి. టీచర్స్ అయితే బయట కూడా నన్నేం మేడం మేడం అని పిలిచక్కర్లేదు అని చెప్పేసి అంటారు అన్నమాట. అంటే మా మమ్మీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట అండి అందుకనేసి.
నేనైతే మేడం మేడం మేడం మేడం అంటూనే ఉంటానండి ఆ మేడానికి నేనే ఫేవరెట్ స్టూడెంట్ తెలుసా అండి.
అవునా అండి
మ్
నేనైతే మా స్కూల్లో నోటెడ్ అయిపోయుంటానండి నేను.
ఎలా అండి?
నేను సరిగ్గా చదవను కదండి.
అవునా అండి, నేను కూడా అంతేలేండి. మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత చదువు మీద బాధ్యత తో చదువుతాం చిన్నప్పుడుంతా ఏం మామూలే ముందరికి వెళ్ళిపోతాంలే అని లైట్ గా తీసుకుంటాం
అవునండి
అ
అంతగా చదివేదాన్ని కాదండి ఏదో ఊరికే జస్ట్ చదివి అలా పాస్ అయి వచ్చేసేదాన్ని అంతే. పాస్ అయ్యామా లేదా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అండి నేను చెప్పాలంటే.
నేను కూడా బ్యాక్ బెంచ్ స్టుడెంటేనండి టెన్త్ వరకు ఫస్ట్ బెంచ్ టెన్త్ ఇంటర్ కూడా ఫస్ట్ బెంచ్ ఎ లేండి బీటెక్ అంతా బ్యాక్ బెంచ్
అయ్యో నేను ఇ ఇప్పుడు వరకు గాను బ్యాక్ బెంచ్ స్టూడెంటేనండి ఇంటర్మీడి అంటే టెన్త్ క్లాస్ మరీ బా చదువుకున్నానండి కానీ బ్యాక్ బెంచ్ లో కూర్ కూర్చొని చదువుకునే దాన్ని ఇంటర్ కూడా అంతే లాస్ట్ బెంచ్ లో కూర్చొని చదువుకునేదాన్ని. కానీ మంచిగా అంటే టెన్త్ నుంచి నాకు ఇంట్రెస్ట్ బాగా వచ్చిందండి అంటే పాస్ అవ్వకూడదు పాస్ అయ్యే దానికన్నా మినిమం ఒక ఎయిట్ టీ పర్సెంట్ గాని సెవెీ ఫైవ్ పర్సెంట్గాని ఉండాలి మనకి అని చెప్పేసి అప్పుడు చదవడం స్టార్ట్ చేస్ ప్పటి నుంచి కొంచెం బాగానే చదివం మరి బీటెక్ లో బగ్ బ్యాక్ బెంచ్ అండి ఇంకా పాస్ అయితే చాలన్నట్టు ఉనే ఉం ఏంటి మంటే బీటెక్ ఎందుకంటే చాలా కష్టం అయ్యేవి సబ్జెక్ట్ ఎంత మంచికి రాసినా కూడా అక్కడి వర్కే వి అంత టఫ్ ఉండింటాయి మనకి
హామ్ అవునా అండి నేను టెన్త్ అంతా ఫస్ట్ ఫస్ట్ బెంచే ఇంటర్ ఫస్ట్ బెంచేనండి వెనకల కూర్చునే కాదు కాదనమాట మ్యాథ్ అంటే చాలా ఇష్టము మ్యాథస్ క్లాస్ మ్యాథ్స్ టీచర్ లేకపోతేడు మ్యా్స్ టీచర్ పట్టుకుని వచ్చే వాళ్ళమ్ నేనైతే నన్న చూ అందరు ఈ పాప పోతది మాథ్స్ టీచర్ ని పట్టుకొస్తది కెమిస్ట్రీ కూడా అట్లా ఇష్టం ఉండే అం నకి టెన్త్ వరకు కెమిస్ట్రీ ఇష్టముండే ఇంగ ఇంటర్ కొ చ్చాక కెమిస్ట్రీ మీద నాకి విరక్తి కెమిస్ట్రీ అంటే భయం కెమిస్ట్రీ అ టే ఏదో ఇష్టం లేని సబ్జెక్ట్ అయిపోయిందండి నాకు టెన్త్ వరకు ఇష్టం ఉండే సబ్జెక్టు
అవునండి అవును
ఒక టీచర్ డిసైడ్ చేస్తారండి మనకి ఆ సబ్జెక్ట్ ఇష్టం ఉండాలా ఫేవరెట్ అవ్వాల మన లేకపోతే ఆ సబ్జెక్ట్ ని హేట్ చేయాల్ల అని టీచర్ చెప్పే దాని మీద పడతారండి మొత్తం
అవునండి అవును
మ్మ్ టెన్త్ వరకు ఒకసార్ ఉండే కెమిస్ట్రీ బరి బా బాగా చెప్తుందె మ్యాస్ బాగా చెప్తుండె వెరే మేడము ఇగ ఇంటర్కి వచ్చాక మ్యాథ్స్ బాగా వచ్చింది కానీ కెమిస్ట్రీ వేరే సార్ వచ్చారు ఇంటర్లో ఆయన ఎం ేవ కాదు ఇంగ కెమిస్ట్రీ అంటే భయం వేస్తుండే ఒకవేళ కరోనా లే కపోయింటే ఇంగ నిన్ కెమిస్ట్రీ ఫెయిల్ అయితుండే తెలుసా మీకు కరోనా లో పాస్ కాకపోఇంటే
అయ్యయ్యో మీకు కూడా కెమిస్ట్రీ అంటే భయమా అండి టఫ్ అనిపించేదా బాగా
అవునండి టెన్ చెప్తున్నా కదా టెన్త్ వరకు నా ఫేవరెట్ సబ్జెక్ట్ అండి మ్యాథ్స్ కెమిస్ట్రీ టెన్త్ తర్వాత ఇంటర్కి వచ్చాక మ్యాథస్ ఓకే ఇంగ కెమిస్ట్రీ అంటే భయము అండ్ కెమిస్ట్రీ అంటే హేట్ స్టార్ట్ అయిందండి లేదు
య్యే
మ్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అండి
నా ఫేవరెట్ సబ్జెక్ట్ అంటూ అయితే నాకేం లేదండి అన్ని సబ్జెక్ట్లు ఊరికే చదవ వడం పాస్ అవ్వడం అట్లనే ఉంటది ఫేవరెట్ అంటూ ఏం లేదండి నాకు
అవునా
సరే అండి బా
సరే అండి బాయ్
నైట్
గుడ్ నైట్ ఆఫీస్ లో ఏం బాగా లేదు
బాయ్ అండి బాయ్